ఏం చేస్తున్నారండి
ధన్యవాదాలు అండి
ధన్యవాదాలు అండి తిన్నారా
తిన్నామండి మీరు తిన్నారా హలో బాగున్నార క్క
బాగున్నానండి
ఏం చేస్తున్నారండి ఏం కర్రీ ఇవాళ
హోటల్ భోజనం అండి
హోటల్ లో తిన్నారా
ఆ హోటల్ కాదు ఇంట్లోనే తిన్నాను లేండి ఆ డ్యూటీకి వెళ్ళానండి
హ్మ్ ఇంకేం స్పెషల్ చేసారంండి
ఏం వాళ్ళ ఇంట్లోనే చేసారండి ఒక కోడిగుడ్డు
హలో హ్మ్
అ
ఆ దొండకాయ చట్నీ ఆ పోప్పేసారండి
హ్మ్ తిన్నార అండి
ఆ సాంబార్ పెరుగు పెరుగు నాలుగు తిన్నానండి ఇంకేంటి అండి సంగతులు తిన్నారా మీరు తిన్నారా ఏం కూరా వండరండి ఏం కోరు వండారు
మేమా మా అమ్మగారు వాళ్ళింటికి వెళ్ళామండి నిన్న అంటే మా అమ్మగారు ఎ బాయిల్ చేసారండి నైట్
ఆ ఆ
వచ్చిన తర్వాత మా తమ్ముడు చికెన్ తెచ్చాడు ఆ ఎగ్స్ ఏమో పెట్టేసింది ఆ ఎగ్స్ ఇస్తే నేను ఇప్పుడు కర్రీ చేస్తానండి
హా టమాటాలు కోసి కర్రీ చేసారంండి
ఆ టమాటా కర్రీ చేస్తానండి ఇప్పుడే నేను మా పాప తిన్నాం
ే ఏంది అండి సంగతులు
ఏమేమి వేసారంండి సాంబార్ లో
సాంబారు సాంబారు సాంబార్ టమాటాలు ములక్కాయలు
హ
కందిపప్పు
మీరు ఏమన్నా వంట చేస్తారాండి మీకు వంటలో ఏదన్నా తెలుసా చైరా
నేనేం చేయనండి నాకేం రాదు మా ఆవిడి చేస్త తండి
ఉ
మావిడి చేసేది తింటాం బాగానే చేస్తుద్దండి
చేసిద్దా ఏమంట ఇష్టంమండి మీకు మీ ఆవిడ చేస్త
మామిడి ఏది చేసినా తినల్ సిందే కదా అండి తప్పదు కదండి
తప్పదనుకో తిన తినకుడదండి వాళ్ళు కూడా తప్పదనికోనే వండాలి అని
అనుకోద అండి
ప్రేమగా వండుతారు
ఆ తింటున్నాం కదండి ప్రేమగానే తినకుండా వదిలేట్ ఇట్లేదుగా
తినాలండి తినకపోతే ఎలా
తింటున్నామండి
ప్రేమగా ఒండి పెడతారు అదే తినాలి
హ్మ్ తూకుండా ఏంది ఏంకాదా చెప్పాలండి ముందే
బాగున్నారా అందరూ ఇవాళ ఎండలు ఎలా ఉన్నాయి అండి
ఇవాళ ఎండ పర్లేదండి ఒక్క రకంగా రోజంత హీట్ లేదులేండి ఇవాళ
పోనీలేండి మాక్ కూడా కొంచెం చల్లగానే ఉందండి
ఆ ప్రశాంతంగానే ఉండండి వాతావరణం
హ్మ్ మా పాపని ఇప్పుడు పడుకోబెట్ టాలీ కాసేపు పడుకో పెట్
హ్మ్ కసేపు పనుగో పెట్టనండి కాసేపు ఇంకేందండి సంగ హలో
ఏముందండి మీరే చెప్పాలి నే మీరైతే డ్యూటీల మీద అటు ఇటు తిరుగుతూ ఉంటారు
ఏముందండి అటు ఇటు తిరగడమే గా మా పని ఏముంది డూటీ కాబట్టి తప్పదు కాబట్టి అటు ఇటు తిరగాల్సింద్
ఆటో ఇటో తిరుగుతోంట
ఆ మరి ఎంత్ ఇంకేముందీ పని మాకు పని చేయాలి కాబట్టి తిరుగుతున్నాం ఏం బాగుండలేండి ఎవరు పని వాళ్ళకి బాగుండిద్ది నా పని నాకు బాగుండిద్ది మీ పని మీకు బాగుండిద్ది
అ
అది నా పని మీరు చేయలేరు కదా
చేయలేము కదండి ఎవరి పని వాల్లే చేసుకోవాలి ఎవరి పని వాల్లే చేసుకో కోవాలి
మరి అంతే కదండి
హ్మ్
ఇంకంతకన్నా ఏముంది
ఇంకేంటండి సంగతులు అందరూ బాగున్నారా
ఏ మీ అన్నయ వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశారండి
పన్లో ఎవన్నా బిజినెస్ అది ఏమన్నా పెట్ట పెట్టుకోవాలని ఐడియా ఏమన్నా ఉందా మీకు
బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అండి కానీ ఏది ముందుకు రావట్లేదండి
మ్ ఒకవేళ బిజినెస్ పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెడతారండి
అనుకోవట్లేదండి ఇంకా కుదరలేదు బిజినెస్ ఏమని ఆ అది కూడా ఇంకా కుదరలా అది సంగతి తే ఇంకా ఏమండి సంగ హాలో
ఏమి లేదా అండి
నాకేం అలవాటు లేదండి వంటలు చేయటం
అవగాహానా ఎవన్నా తెలిసిద్దా ఇలా చేయాలి అలా చేయాలి అని ఏదన్నా ఇడియా ఉంద మీకు
ఒక ఆమ్లెట్ మటుకి వేసుకుంటానండి నేను
ఆది ఎలా చేస్తారండి
ఆమ్లెట్ ఏందో కోడిగుడ్డు పగల వేసి కొద్ది ఉప్పు ఇంకొద్ది సాల్ట్ కొద్దిగ పసుపు కొద్దిగ కారం
ఉ
వేసి కలుపుకొని ఆమ్లెట్ వేసుకోవుడు కోసుకుంటే ఉల్లిపాయ కోసుకొని వేసు కుంటాం లేతే మాములుగా ఆమ్లేట్ వేసుకుని తింటాం
ఉమ్
దండిగ జేయమన్ను
బాగా చేస్తారండి అట్లయితే ఒకసారి మీ వైఫ్ కి కూడా మీ ఆవిడికి కూడా వేయ్ చే వేసి ఇవ్వొచ్చు కదండి ఒక ఆమ్లేటు
వేద్దామండి వాళ్ళు ఓపిక లేనప్పుడే వేసియాలి తప్పదు కదండి వాళ్ళు మనకు వేసి అప్పుడు మనం వాళ్లకి వేసీయాలిగా
మరి వేయాలి కదండి చెయ్యాలిగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసు కుంటేనేగా జీవితం ముందుకు వెళ్తా ఉండుద్ది అలా
అదే వేసుకుంటా ఉంటేనే కాండి సహాయంగా ఉండేది
ఉ అంతే కదండి మరి
మనం వాళ్ళక వేస్తే వాళ్ళు మనక వేస్తున్నాం చెప్పాలండి పనిర
ఏముందండి ఏమి లేదండి
అల్లుడితో మాట్లాడారండి
ఆ మాట్లాడానండి
ఏం చేస్తున్నరండి ఇద్దర్ అల్లుళ్ళు
ఆడుకుంటున్నారని రండి ఒక ఒక అబ్బాయి ఆ ఒక బాబు అయితే పడుకుంటున్నాడంట ఓ ఒక బాబు ఆడుకుంటున్నాడన్నాడు
ఉహ్
ఇంకేంటండి సంగతి అ మీరు కూడా ఊరెళ్ళి వచ్చార ఉంటాను ఇగ
పొద్దున వచ్చామండి
ఉమ్
పొద్దున వచ్చాను నా డ్యూటీకి నేను వచ్చానండి
హ్మ్ ఏమేం పెట్టారంండి టిఫెన్ ఏం చేశారు మీరు
టిఫిన్ ఏం చేసాను ఒక ప్లేట్ ఇడ్లీ తిన్నానండి ఒక దోష తిన్నానండి అది
బాగున్నాయాండి
ఆ పెద్ద వేసిందండి బాగానే ఉన్నాయి మూడి ఇడ్లీ అను పెద్ద ఇడ్లీ మూడేసి ఏన్ది
ఉమ్
ఒక ఇట్లిఇడ్లి ఇంటిలా ఉన్నాయి దోశ కూడా బాగుందండి
పోనీలెండి
తిని వచ్చానండి
హ్మ్ జాగ్రత్తగా ఉండండి ఈ ఎండల్లో
అట్లాగేనండి మాకేం ఇబ్బంది లేదండి మీరి ఇంట్లో
ఇంట్లో వాళ్ళక ఏముండదండి దింటారు ఇంట్లో ఉంటారు కదా బయటకి వెళ్ళే వాళ్ళు మీరే కదా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదన్నా అక్కడ ఉన్నా కొనుక్కొని తినండి తాగండి
అట్లాగేనండి
జాగ్రత్తగా ఉంటుంది కదా చెప్పాలండి మీరేష్
నన్న షోరూంకి వెళ్ళాడంటా అండి హ్మ్
మా తమ్ముడండి తమ్ముడు వచ్చాడండి బోజ్ భోజ్నాన్కి వచ్చాడు భోజనం తీన్నాడంటా
హ్మ్
మ్మ్ అవునండి ఇందాకే ఫోన్ కాల్ ఇందాకే మాట్లాడానండి ఇందాక్ మాట్లాడితే వచ్చాను భోం జేతున్నాను అని అన్నాను అండి ఆ మా మరదలు కూడా బాగుంది మార్ క్కడుందండి
హ్మ్
హ్మ్మ్ పిల్లలు గోల చేస్తున్నారంట
హు హ్మ్
ఏం చేయాలో పొద్దాకులో చిన్న పిల్లలు కదండి వాళ్లు జేస్తా ఉం
చిన్నపిల్లలు గోల్ జేయక ఎట్టా ఉంటారండి. మనం సర్దుకొనుపోవాలి ఎట్టోకొట్ట
పాప కూడా తెగగోళ చేస్తుందండి పొద్దున్న నుంచి గోళగోళ చేస్తుంది. సతాయిస్తుందండి నన్ను
గోల్ జేయక మీరు గోల్ చేస్తారండి
మ్మ్ భలే సతాయిస్తున్నారండి చిన్న పిల్లలు అయినా పాప పాప అంటంటే పాప మా పాప అయితే ఇంకా ఎక్కువ చేస్తుందం
ఏం చేయ్దులేం అండి కొద్దిగా చిన్న పాప కాబట్టి
ఏందో సార్
చిన్న పాపగా సత్తాఇంచి కానీయానియండి
హ్ చెప్పిన మాట తొందరగానే
విన్నిదిలెండి
ఇప్పుడు అన్నం తింటాం అన్నం తినిపించడానికి తంన్ తాలు పడ్డనండి ఇప్పుడు దాకా అన్నం పెడితే అన్నం పెడితే మొత్తం ఇల్లు మొత్తం అన్నం పెట్టింది అన్నం చేసేసిందండి.
చిన్నపిల్ల కదండి దానికోసం చేసిండట్లే కానీనండి ఏముంది.
చి నేను తిని
హమ్
తిన్నానండి ఫ్రీగా ఉన్నా ఇప్పుడు కొంచెం. ఇంకేంటండి సంగతులు ఏ ఏన్నాయండి ఈమెవ్ దండి పోదున మా మరిది గారు వ చ్చారు
హమ్
ఓళ్లారుంట ఊరికి ఊరికే వేల్ తిన్నాము అని చెప్పి అన్నారు.
హమ్
పాప అయితే అన్నయ్య తమ్ముడు అన్నయ్య అక్క అని చెప్పి ఏడుస్తున్దండి కాసేపు ఓ
ఆ
ఇంకేేంటండి రమన్న్నారు రమన్ ఉన్నారుఅంది రెండు రోజులు ఉండేదురుగాని హాలిడేస్ అయిపోతాయి కదా అని
ఆ
రండి రండి అని చెప్ ప్పి అన్నారు
హమ్
మరేం చెయాలో తెలియక ఊరుకున్నాను సరేలే అన్ చెప్పిన్నను మా దగ్గర్ కిందకి వస్తారు మేమేమి ఇస్తాము మీకు అని చెప్పి అంటున్నారు.
మన్ ఆట అనుకుంటే ఎట్టలేండి మీ ఇబ్బందులు నీ ఇబ్బంద్ దుల్ మీకు ఉంటాయి. దాన్ని పట్టి నాక్ పడవాలి కదా
పట్టించుకోరాలండి అంతేగ మరి చెప్తున్నాం కదా
మీ ఇబ్బందులు వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళ చెప్పారు అట్లేదని అనుకుంటున్నారు వాళ్ళు లో మన ఇబ్బందులు వాళ్కి తెలియదు కా దా
హమ్ సైలండి
సాధలు వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ బాధలు చదులు మనకు తెలీదు
అంతే లెండి
అప్పుడు మా వాళ్ళ మనది వాళ్ళకి అర్థం కాదు వాళ్ళది మనకు అర్థం కాదు అసంటప్పుడు మనం ఏం చెప్పలేం కద
అంతేలేండి వస్తామని చెప్పి వస్తాములేండి వస్త వస్తాములే కొంచెం ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయే లో వస్తాములే అని చెప్
ఆ శుద్ద్ద శుద్ద్దాంమని చెప్పడమేనండి మనం కనీవినెంట్ బట్టి చూసుకు కోడ మీ ఏదైన
హమ్ చెప్పాలండి మీరే తిన్నారు కదండి
తిన్నానండి
హమ్
మీ పాప గోల్ చేస్తున్నట్టుంది కండి
యా నండి గోళ చే దండి మా పాప మా పాప చెపీన మాట మా పాప అసలు వినదు వాళ్ళ నాన పోలిక మొత్తం మొత్తం వాళ్ళ నాన్నగారి చేసినట్టే చేసి ఇద్దండి వాళ్ళ తాతయ్య ఉన్నారండి వాళ్ళ తాతయ్య దగ్గర ఆడుకుంటుంది.
ఆడుకోనియండి వాళ్ళ తాతయ్యగారే ఆడు ఆడిపించుకుంటారు వాళ్ళ తాతయ్యగారే ఆడిపించుకుంటారు. ఇలాండి
గోలా గోలా చేస్తుందండి అసలు మాట
వాళ్ళ తాతగారే ఆడిపించుకుంటారుండి మీరు ఆడిపించుకోవట్లేదు కద తిరిగి వాళ్ళ తాతయ్య ఆడిపిచ్చుకుంటారని వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తూంది ఆ మరి మీ. ఎటు తిరిగి మీరు ఆడిచుకోట్లే.
అవునండి ఏం చేస్తాం మరి వాళ్ళతో ఆడే వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఆడు.
హ్మ్ మీరు ఆడించుకోవట్లేదు కదా.
మాట వినట్లేదు కదండి మా అమ్మాయి చాలా గారంభం చేస్తుందండి అసలు.
వింది రండి మెల్లిగా విన్నిది అప్పుడు. చిన్న పాప కదా.
సరేలెండి. నేను ఉంటాను లేండి బాయ్ అండి. వేయి ధన్యవాదాలు. నాకు కొంచెం పని ఉంది అండి. ధన్యవాదాలండి.
నవాదాలండి.